హలో హాయ్ హాయ్
ఎలా ఉన్నావు
ఆ బాగున్న నువ్వు ఎలా
ఆ బాన్నాను తిన్నావా
ఆ తిన్న
ఏం చేస్తున్నావు
ఏంది చేయలా
ఏం చెయలేదా ఏం ఎందుకు ఎందుకు ఏం చెయట్లే
ఏం చేయాలి హాలిడేస్ వచ్చాయి కదా
నెల్లూరుకి రావచ్చు కదా
ఉ ఆనిండే
వస్తవా
రాలేనులే
రాలేవా
ఆ
వై యే
ఎవరు పంపిస్తారు మనల్ని చెప్
ఇంట్లో ఉన్నడి రామే ఇంట్లో వాళ్ళని అడిగి రా
ఆ వచ్చిందండి వయ్యారి
వయ్యారినే అడిగేది
నావల్ల కాదు నేను అడగలేను వాళ్ళని వాళ్ళు ఇవ్వకపోతే నాకు మండు తాది
ఉ
ఉ వందనాకి బాలేదంట
ఏమేం
స్నాప్ పెట్టింది నాకూడా తెలిదు
ఏం బాలేదు
ఏమో హాస్పిటల్కి వెళ్ళి సలైన్ పెట్టుకున్నట్టు బాగా ఫొటో పెట్టింది
ఉ
బాలేదు నేను పెట్టా ఏమే ఏమైంది అని
ఉ
ఉ
వందనా నువ్వు ఒకే దగ్గర గద ఉండేది
ఆహా లేదు
ఆ
ఉ
కాదా
ఉహు
ఉ ఇంకాంచి ఇంట్లో వాళ్ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయాల
చేయలా నాకైతే నిన్న వాంటింగ్ అయిపోయిందికా
ఏమైందించిగా
ఏమో అసలు చికెన్ తిన్నానా నేను చికెన్ తింటే అదేందో నాకు పళ్లే చికెన్ తిన్నా ఆ ఏందో నిన్నంతా ఏం బాగాక స్టమ స్టమక్ పెయిన్ అంటాన చ్చి
ఆ
ది ఉమ్ ఇచ్ తలనొప్పి ఫుల్ తలనొప్పి మళ్ళీ వామిటింగ్ అయిపోయింది ఏం వసంది ఆ
ఫోన్ చేస్తానే ఉనారు చెప్పంజీ
చెప్పాల క
అంటే అంజీ నిన్ ఇ నిన్న ఈవనింగ్ ఇంత టైమ్ అయింది తెల్సా ప్రాజెక్ట్ కడ
హ
నెట్ సెంటర్ లో
హ
పదన్నర అయింది
హ
ఆడే ఉన్నాం గాని చేపించుకుండా చేపించకుంట గంట నిల్చొని ఎడిటింగ్ చేసి లోపలికి కాళ్ళనొప్పులు వచ్చేసినాయి
హ
ఇంకవన్నీ మావన్నీ లైన్ లో పెట్టుకున్న లోపలికి అయిపోయింది
ఆ
ఆ ఆట ఆట
హ
ఇ ఆ ఇంకా అది లోపలికి వచ్చే లోపలికి ఇంకెందుకులే మా పరిస్థితి తీ
ఉమ్
హ
లేట్యిపోయింద
చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు ఫోర్ ఫోర్ థర్టీకి పోయా నేను వచ్చింది ఎయిట్థ టెన్ థర్టీకి
అ
టెన్ థర్టీకి వచ్చి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి భయపెట్టేస్తారు నన్ను ఆ విధంగా ఫోన్ లో ప్రాప్తి చేస్తారు అని మీ అత్త ఫోన్ చేసి నన్ను భయపడేసింది ఫోన్ ఎవరు ఎవరికి చేయ్యొద్దున్నాయనా డాడిగా ఎవరికి చేయ ఫోన్ అనేసింది నా ఫోన్ నుంచి ఇంక నాగేం అర్థం కాల ఆ సిచ్యువేషన్ లో ఆడుండే లోపలికి
హ
ఫ్యూజ్ ఎగిరిపోయా ఏందబ్బా ఈ లైఫ్ అనిపించేస్తుందంజీ
ఆ
చెప్పాలా బాధ అర్థం కాట్లేదు ఎవరికి చెప్తే తీరుతుందో అర్థం కావట్లేదు ఎందుకురా మన లైఫ్ అనిపిస్తుంది అంజి కొన్ని కొన్ని సార్లు
ఆ
ఏందో అంజి అర్ధం కావట్లేదు లైఫ్ లో ఎట్లా పోతానో ఎట్లా బతుకుతానో కూడా అర్ధం కావట్లేదు
నువ్యమ అట్లా ఆలోచిస్తా అంటే ఇంక అంతే
ఉ ఇం పవను కన్నాబాబాయికి ఇంకేం చేయాల నాకు అర్థం కల ఎవరికి చెప్పాలో బాధ ఆ టైమ్ లో చేసే నువ్వు ఎత్తావు ఎతువ నాకు తెలీలా
ఎప్పుడు
ఒక టెన్ థర్టీ అంటే టెన్ ఫార్టీ లెవెన్ ఎప్పుడు
ఎత్తుంటానేమన్న మొన్న తొందరగా పడుకునేసిన నిన్న కూడా తొందరగా పడి ప కానీ కాల్ చేస్తుంటే ఎత్తుంటా పక్కనే పెట్టుకోమడుకున్నాాల
లేవన అప్పుడు ఇంకా కర్ణాబాబాయి చేసేస్తానా బాబీ ఏంది బాబయి నాకు అసలు ఏం అర్ధం కాట్లేదు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు ఇకా అని నేను చెప్పేసే ఇంకా అబ్బీ కూడా ఫోన్ మాట్లాడట్లేదు బాబ ఏంది బాబ అంటే ఇంకా కర్ణాబాబా ఫోన్ ఫోన్ చేసి పవన్ నాకు ఫోన్ చేసినాడు మళ్ళీ ఆ టై లో చేసి మాట్లాడిన అడిగాలి మళ్ళీ పొద్దుని చేసి పొద్దున మాట్లాడలేదు
ఆ వావ్నైస్
ఇంకా ఈవినింగ్ మీ అత్త మీ మామి ఇద్దరు మాట్లాడినారు
అ
కాట్లా ఏంద జీ వాళ్ళు ఎలో అర్థం కావట్లేదు ఈ ప్రాజెక్ట్ క ప్రాజెక్ట్కి వెయ్య వెయ్యి్ అంటే థౌసండ్ ఫిఫ్టీ అయింది ప్రాజెక్ట్ మళ్ళీ పబ్లికేషన్ కి ఆ పబ్లికేషన్ కి ఇంకా పీజీ లెక్క కట్టాలి ఈ పీజీ ఫీజు అసలు ఎట్లా చేయాలో అర్ధం కావట్లేదు ఏందు సర్లే అనుకని ఎట్ో అర్లే అని ఫేస్ మీద స్మైల్ పెట్టుకుంటాం మనం మన అంతే కదా పండి ఫేక్ స్మైల్ అయిపోతుంది మద్దారుద పైకి లోపలి ఎంత బాధ పెట్టుకని పైకి న
పైకి మాత్రం అన్నావ్వా అస్సలు నా వల్ల అయితే అస్సలు కాబట్టి అలా అట్లా ఉండడానికిో అసలు ఈ రోజు అయితే ఎట్లా ఈ రజు రజు నన్న అడుగుతానే ఉన్నారు నా ఫ్రెండ్స్ ఏమి ఎందుకు డల్గా ఉన్నాదు ఏం లేద
ఏమ ఏమన్నా అయ్యింద ఏ ఏమవుతుది ఏమన్నా అవడానికి అ
సరేలే అం
ఇంకా ఏందో అజ కొన్నిసార్లు నా మొహం మీద కళ్ళ కూడా పోతుందం
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదను కల ఊసలుఊత పగి
ఆ ఇకా
ఇంకా ఏంటి విశేషాలు స్పిట్స్ పెట్టమన్నా పెట్టావా
అదన్నల
స్పెట్స్
ఆ
స్పిట్స్
స్పెట్స్ ఆడర్ పెట్టలే
నేను డాడీకి చెప్తే డాడీ ఈసారి వస్తవు గదా అప్పుడు అరవిందకు తీసుకు పోతలే అన్నడు
అవునా
తీసుకోపోతే సరే లే అది తీసుకోపోతాం అన్నాడు గదా మళ్ళీ ఎందుకులే అని నేను నికేం గుర్ తేలా
చైల్ పెట్లే అంజి పెట్టమంటే ఇంకా లెన్స్ కాట్ల పోయి తీసుకుంటాను
ఇంకా వద్దు వద్దు గ ఫస్ట్ ఒకసారి నెక్స్ట్ ఇంటికి పోతాను గదా అప్పుడు అడుత అసలు ఉరువే అసలు నాకు ఏం అవలే
అడుగు అప్పుడు ఒకవేళ లేదంటే చెప్పు స్పెట్స్ ఆర్డర్ పెడతాను నువ్వు ఇంకా ఐ చెకప్ చేసుకుంటే గదా నీకు ఒస్తుంది
ఆ
అప్పుడు ఫ్రేమ్ ఒకటే నీకు కావాల్సింది నువ్వు ఐ చెకప్ కంపల్సరీ చేపిచ్చుకోవాలి
ఆ చేపిచ్చుకోవాలి లాస్ట్ టైమ్ దోడుకోమొ లాస్ట్ దోడుకోమొయినర్ కాళహస్తిలా అయితే ఒక చెకప్ కి తీసుకో అట్ల అన్నగాని ఉండేది
ఆ
పనింది మరి అంత ఏ వాడే వాడేమన్నాడు అది అంటే స్పెట్స్ ఎం వద్లేమా లైక్ అంటే కొన్ని ఎక్సర్సైజ్ చె అంటే ఏంటంటే ఆ ఎక్ససైజ్ లు ఉంటాయి గదా అవి చేయి నీకు ఓన్లీ హెడ్ ఎక్ స్క్రీన్ వల్ల నీకు కొంచం అది అయి ప్రాబ్లం అయిందంతే
పాపపా
అదే మన్ డాడీ గూడా దానికి ఏమన్నాడు ఇంగా ఎక్సర్సైజు అది ఇది అని ఆ ఎక్సర్సైజ్ అది ఇది అనే కాడికి ఇంకా సరేలే ఓకేలే ఇంక ఏం గాదులే అని జెప్పేసి అన్న డాడీ గూడా అట్లనే ఉన్నడు
మ్
అసలు ఇప్పుడైతే ఉరువే అసలు లేదు గదా
ఆ
కసలు లాంగ్ విజన్ అయితే ఇంక మరీ బ్లర్ అయింది ఊరికే తలకాయనొప్పి ఒస్తా ఉంది
ఇది జారుతుండాలి అప్పుడే మనకు ఏందంటే చెగ్గేబి ఇప్పుడు స్పెట్స్ యూజ్ లేదంటరా కొన్ని రోజులు పో తే ఇంకా అది కనిపిచ్చి సావదు
సరే అంజక్క
సరే అక్క
బాయ్
బాయ్
ఫోన్ జేసేసి చేస్తాను
ఆ సరే బాయ్
బాయ్